టెన్ లో మార్ డు నాపోని ఇంతసేపు ఇల్ళ మిక్సీ కంతసేపుది సరే ఎవరన్నా
ఆ జూడ్మా ఏం చేస్తున్నావేమ్ పెద్ద పంచాయకుండా దమ్మీ నీది
చెయ్యల్ల పని కూడా
మా ఏ మాట్లాడేది
ఆ ఏంటి మాట్లాడేది ఉమా కమ్ ఆన్
లెక్కఎత్తా నయ్యా పడ ఆపేతాది మద అటమ ఇదంత పాటు
కొబరి కొబిరి తక్కువ ఉంది.
కొ కొన్ని
నేర్చుకో సత్తి
ఆ ఏమి ఎవరు?
డబ్బు విషయం
కాదు ఆడున్నారు మాఇంటికాడ ఈటికివస్తారేమో
సారు ఏమి లేదు ఎట్లా ఎల్లిపోతే కట్ అయిపోతుంది కదా
ఏమీ మీ అమ్మ పిలుస్తుంది
అంతా నువ్వు వంట చేసే సౌండ్ కూడా వస్తుంది.
అ
వంటి చేసి
ఈ సంకల్ప సమ్మకుంద ఏంస్తాయి ఫోన్ పక్కనే ఉంటది కాబట్టి వంట చేసేప్పుడు చూడు వస్తవ్
ఏమ
ఆ
ఇ అ అ ఆ ఎవరో వచ్చినారు ఉబార్ ఆ పాట్లు పాడదు భయం అయితాంది ఎస్
చికెన్ చేసేది నేర్పిస్తా విను
ఎవరు ఎవరు ఆ హ్మ్ ఎస్
ఓకే నా బట్ అది అవ్వడాని కోసం అయినా ఎదో ఒక్కటి చురు చురుగా వాగుతాండల అవున్
ఫస్టు ఆయిల్ లోకి ఫస్టు స్టవ్ అంటించలా
పోయిన
ఆయిల్ వేసిన తర్వాత అవి లవంగం అవి ఏయలా దాని తర్వాత ఎర్రగడ్డ పచ్చిమిర్చి అది కొంచెం వేగిన తర్వాత అల్లం
ఇదే ఏం మసాలా అన్నం మసాలా అన్నం ఏం కాదు ఏమన్న
అట్లనే ఇంగ అట్లనే చేసేది చికెను
ఎరగడ్డ ఎస్ ఎరగడ్డ ఎస్తారు పచ్చిమిరపకాయ లు ఎస్
చికెన్ మీరు్యేయరా పచ్చిమిరపకాయలు
మేము మేయము నువ్వు చేపినవి అని ఎస్తున్న ఎన్ని ఏయలా ఆ
ఓక రెండు మూడు వేసేది
పచ్చిమిరపకాయ
ఉ పచ్చి మళ్ళా కారం కొంచం తగ్గచ్చేహెయేది రెండు వేస్తే బాగుంటాయి టేస్ట్
మూడు పచ్చిమిరపకాయలు వేస్తాన్న
ఆ మళ్ళ దాన్ని తగ్గట్టు కారం వేసేది
ఫుల్ కారం వంట
అంటే ఇవి కూడా కొంచెం స్పైస్ వస్తాయి కదా
మీ ఇంట్లో కారమా
ఆ మేము ఎక్కువగానే ఏస్తాం నాలుగైదు ఏస్తాం
అ
కారం త కారం తక్కువేస్తం దాని తర్వాత కొంచెం మిగిలిన తర్వాత అల్లంతెల్గడ్డ పేస్ట్ వే
ఏమో ఏయల
అ
ఇన్స్ట న్యూస్లో అవి బంగారు వర్ణంలోకొచ్చెల్లాగా వే
ఆ అట్లే
మరి బుక్ అటు సైడు
ఏమో అది కొంచెం అట్లా బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత చికెన్ వేసేసి అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఏసినావు కదా
ఆ
ఆ అలంతెల్లగడ్డ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత చిగెన్ వేసేసేది చికెన్లోకి పసుపు ఉప్పు కారం ధన్యాల పొడి
మేము మా ఇంట్లో స్టవ్ అంత ఫాస్ట్ కాదు నువ్వు చెప్పంగానే గిర గిర అయిపో
టమాటా వేసేది బాగా కలిపేసేది ఉప్పేసేసేది ఉడకబెట్టే కొంచెం సేపు తర్వాత కారం అ
సరే నమస్తే
దించిన హాలుకాస్ ఎందుకు ఎందుకు ఊరికే అరుస్తాన్నవు హలో హలో హలో అని చిన్నగా అంటే గట్టిగా అరిచేదా ఇంకా
ఆ ఇప్పుడు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయిపోయింది
దాని తర్వాత చికెన్ వేసేయి చికెన్ ఇ
ముందు వేగనే అల్లం తెల్లగడ్డా
వేగినంకేయాలి పెరుగు కూడ ఎయ్యి బాగుంటుంది చికెన్లకి కొత్తిమీరా పుదీనా అంతే
ఏంది
కరెపాక్ కొంచమేయి కరేపాక్
కర్వేపాకు కూడ్నా
సమెము బాంటుంధి మ తిన్కరీత నవ్ మొన దినవ బాందా
బాన్ధి
ఇట్లేజ అయితే వగర ఇన్థె
కొన్ని టమాోటకాలు ఉన్నాయి టమాోటకాలు వేసి చికెన్ వేసిద్దాం
ఆహా చికెన్ ఏస్ టమాట్ కళ ఎయి
ఓకి
స
చికెన్ మంచిగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత చికెన్ అలా నూ ఎతి చికెన్ ఎందుకు ఎన్ని సార్లు కడిగిన చికెన్ స్మెల్ వస్తుంది అబ మాకు తెసది చికెన్ కాబట్టి అంట
ఎస్
చూసి చెప్పు
ఇవి సామ్ చాఫ చెప్పు నేను ఉమ్ ఇంకేం తెలుసు ఇంకా
ఇంకా చెప్పాల నువ్వే
ఏం చెప్పాలరా ఈష్ణవా ఎయి నువ్వు పసుపు ఎయి ఉప్పు ఎయి కరం ఎయి దన్యాలపోడి ఎయి అన్ని వెయ్యి కలుపు
మేమి ఇతడ ఏం తెలుసాం ముందుగా అవన్నీ వేసేసి పచ్చివాసన పోయిన తర్వాత మళ్ళీ చికెన్ వేస్తాం
అట్లానే వెయ్యి అయితే నేను అయితే ఇట్లే చెస్థామ్ బాగా వేయించిన తర్వాత మళ్ళ వాటర్ వెయ్యలా
మచ్చగా వేయించిన తర్వాత కారం ఎ టేబుల్ స్పూన్లు వెయ్యాల
మీకు తెలిదు ఎంత వెయ్యల్లో తెలుసుకో అయితే నన్న అడకత్ నా తెలిదు నన్న అడకత్ నాకు తెలిదు
ఇప్పుడు నీకు పెద్ద థెలిసి నట్టు థెలుసు
ఏ స్ నువ్వు తెలుసుకోవాల ఉమ్
ఈరోజు చికెన్ కూర ఏమైనా డిఫరెంట్ వస్తే సమీరానే దగ్గరుండి చెపించినప్ప్తా అందరికి
మా ఇంత చేస్తాను బానే వస్తుందమ్మా మస్తు చేస్తాను నేను
ఏదేష్ణ పసుపు ఉప్పు కారంమ ఉప్పు ఇలా ఇంకా
ఉ ఉప్పు కారం ధనియాల పొడి ఏస్ బాగా కలిపు
దనాల్ కూడా వన్న ఎసే సన్నామే ఉప్పుకతే బ్యాలెన్స్
ఉప్పి కలుపు బాగా కొత్తిమరై పోధిన
ఇప్పుడేనా
ఆ ఎయి
పదున పెర్కొడావాల పోయి
పెరకచ్చుకోపోయితే
పోత ఆ
ఇదో చ కుంద నిజం
ఆ
ఓకే బాయ్
ఓకే బాయ్